హలో
హలో హలో
ఇంటికొచ్చేసావా
ఇంకా లేదు ఇక్కడ వన్ అవర్ పడుతది అన్నారు.
ఇంకా వన్ అవర్ ఉన్న వరకు
ఆ అదే బండి సర్వీసింగ్ చేస్తున్నారు.
మ్మ్ బైక్ ఆ మీక్ స్కూటీ ఉందా
స్కూటీ చూ ఊ మొన్న తీసుకున్నాం మొన్నే తీసుకున్నమ్ ఇంక అప్పుడె
అవునా ఫైనాన్స్ మీద క్యాషా
క్యాషే ఫైనాన్స్ కాదు
ఎంత
పాతదే మా చెల్లికి ఇచ్చేసి వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ థౌ
హ్మ్ హు ఏంటది బైక్ నేమ్ ఏంటి హలో
ఎంత టైం
హ్మ్ కాల్స్ వర్క్ అవట్లేదంట ఇందాక మీ సిస్టర్ చేస్తా అంటే చేస్తా అంటే వొద్దన్లే
అవును ఈరోజు చేప్నే అని చెప్పింది అది
సరిగా చేయట్లేనంటున్నారు అందుకే అలా వొత్తుంది
కట్ అయిపోతుందనీ అది నాకు రెండు సార్లు చేసింది నాకు కాల్ రావట్లేదు కానీ దానికి జీరో అని చూపించే
హ్మ్ హు కాల్ లిఫ్ట్ చేయపోయినా అంతే
ఆ నాక్ కాల్ రావట్ల
రావట్లేదా
ఆ
రీఫ్రెష్ చేయ్యాలి రీఫ్రెష్ చేయ్యాలి అప్పుడు ఒకసారి ఇద్దరు రీఫ్రెష్ చేసిన తర్వాత
ఆ
హర్షా ఇట్రా రావా మా అక్క వొచ్చింది స్కూటీలో పెట్రోల్ అయిపోయింది
మ్మ్
ఇప్పుడు వాళ్ళు ఇంటికి ఎళ్ళడానికి లేదన్మాట
అయ్యో పెట్రోల్ తెపిచ్చారా
అవును ఇప్పుడు మా తమ్ముడ్నీ తీసు ఏమో మరి ఇప్పుడు ఇస్తారో ఇవరో అసలు అవును అక్కకి పెట్రోల్ పెట్రోల్ అయిపోయింది తీసుకొస్తావా ఎళ్ళి కాలి లెవ్ కదాక్క కాలి ల్లేవ్ అసలు ఇవ్వరా ఓసారి ట్రై చేయ్ రా లేవక్క పెట్రోల్ డీజిల్ గట్ట ఎక్కడ తొలుగితె లేదు నిన్న కూడా వెళ్ళాం మేము
ఒకసారి ఉండి దా లో ఇంటికిరా దొరకట్లేదంట పెట్రోల్ దొరకట్లేదంట
మకు ఇక్కడ బాగనే ఉన్నాయ్ పెనుమండ్రి వచ్చాయి
అవునా ఓపెన్ చేయట్లే ఒకసారి సైకిల్ ఎసుకోని ఎళ్లొస్తా చూడవా
ఒకసారి వెళ్ళి అక్కడ
హ్మ్ మరి వేరే ఊరు వెళ్ళాలి కదా బయటికి రా అక్క ఒక్కసారి ఇవ్వట్లేదంట పెట్రోలే లేదంట గదా
ఉండ ఉండట్లేదంట పెట్రోల్ బంక్లు ఉన్నాయి పెట్రోలు అక్కడ తీసారే నేను వచ్చినప్పుడు చూసాను ఆ డబ్బలియక్క పోతాను సైకిల్ మీద ఎళ్తావా సైకిల్ లో కొంచెం గాలి లేద్ మరి అడ్జస్ట్ చేసుకుంటావా అప్పు మా తమ్ముడా అసలే అ కావాల ఇప్పుడు అదే
మీరు డీమర్ట్ వెళ్ళి తిరిగేసి వచ్చేసారా పెడ్రోల్ంటే
అవును డిమర్ట్ కెళ్ళం అమ్మో చాలా అవున్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. ఇది వరకు ఆ ఆన్ని పెరగినాయ్
మవ్ మొన్న మాషాప్ అంతే నైన్ హండ్రెడ, నైన్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఫ్టీట్ అంత ఏమిలేదు.
ఆహా చారే పోట్లేద అక్కడ ఉన్నాడు ఊ అమ్మ ఏం కర్రీ తిన్నారు మీరు?
ఆ
ఏం కూర అ ఏం కూర ఏసుకునితిన్నారు?
ఆ ఈరోజు ఆనపకాయ పులుసు
ఆనప్పకాయ ఈ రోజు మా ఇంటి దగ్గర బోజు నాలు మా అమ్మ తీసుకొచ్చింది ఇంటికి. బిర్యానీ తప్ప అన్నీ ఉన్నాయి అందులో
ఎ నీకి బిర్యాణి ఇష్టమా?
మె చూసాను అదే లేదు అసల
మా ఊర్లో భోజనాలు రె బస్ ఎంద్ర అయినా ఇట్లికి పులిహార అవే ఎత్తారు కానీ బిర్యానీ ఏ ఇంటికడ భోజనాల
అవును
బిరియాని
అయిపొయింది వంట
అయ్యో
ఊహ అక్కడికిళ్ళి తినేవోళ్ళకి ఉంటది.
ఉహు మీ మమ్మీ వచ్చేటప్పుడికి లేట్ అయినట్టుంది కొంచెం.
ఆహా గోంగోర బోటి, సాంబార్
అయ్యో మటన్లో గోంగూరఐ అవితే కూడా తింటావా
చికెన నేన అయితే మటన్ కర్రీ తింటాను గాని ఈ మధ్యన తినడం ఇ స్టార్ట్ చేశాను ఇది వరకయితే అసలు నచ్చేదే కాదు నాకు
మటనే తినాలి చికెన్ తినను
హ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ
చికెన్ తేవడం గగనం మా ఇంట్లో మటన్ మ
మా సండేయి తే మా ఇంట్లో కూడా మనీ అత్తమాను ఫిషి ఫిషి ఫిషి ఫిష్ తప్ప ఇంకోటి తేడు ఆ ఫిష్ అంటే నాకు అసలు ఎలర్జీ అస్సలు తినను నేను ఫిష్ అసలు తిన్ను నేను
తినికి అదేంటి అదే అదే బావుంటాది కదా
నాక్ నచ్చనే నచ్చలే ఎప్పుడో ఒకసారి మా అమ్మ అందులో బెండకాయలు ముక్కలు ఎసి వండిన్నప్పుడు అప్పుడు తింటాను అప్పుడు బావుంటది.
అ
ఆ పులుసు కొంచం తియే పీస్లు ఎక్కువతిన్ను అసల చికెన్ ఫిష్
అన్న
ఆ ఉంద ఇందాకే లాస్ట్ వీక్ మా అమ్మే తీసుకొచ్చింది వెళ్ళి చికెన్ గోంగూర కలిప్ పండింది కాంబినేషన్ బాగుంటుంది
ఏమోలే చికెన్ అం ఆ మనం భోనాలు ఉన్నాయి తప్ప ఇంట్లో ఉండు
ఉమ్ మటన్ కొందామంటే మటన్ మామూలు రేటు కొందుదు
మా ఇంట్లో మటన్ మటన్ మటన్ అందరితో వేరొచ్చు
ఇక్కడ ఫుడ్ ఫారెస్ట్ రెస్టా టోరెంట్లో మటన్ ఫైవ్ పీస్ బిర్యానీ ఉంటది అసలు ఒక రేంజ్ చాలా టేస్టీ గా ఉంటది ఆరోజున ఏదో ఫెస్టివల్ అమ్మా ఆ రోజు వెళ్లిన
ఉమ్
కనుమ రోజు అనుకుంటా
కిందగే
బిర్యానీ అంటే అంత ఏ ఇష్టం కాదు కానీ ఆరోజు ఆర్డర్ పెట్టింది అక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కనుమ రోజు వెళ్ళినా అప్పుడు అక్కడ ఫ్రై పీస్ బిర్యానీ ఎట్టం మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇద్దరం తిన్న సెవెన్ హండ్రెడ్ లేకపోయాయి ఉ అలా
హా హు
ఆ తర్వాత ఒక ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాం దాని పేరు వస్ తానిష్ ఐస్ క్రీమ్ అది కూడా బాగుంది ఆర్డర్ పెట్టుకున్నా మీ సిస్టర్ అనుకుంటా కాల్ చేస్తున్నారు
ఉ తర్వాత చెప్పుదువు గాని చెప్తానులే దానికి చెప్పలేదు మర్చిపోయిన ఇందాక రావట్లేదు అంది సరే మాట్లాడపోయావా అంటే కట్ అయిపోతుంది కదా అంది
అలా డిమార్ట్ అంటాం కానీ తిరిగి తిరిగి కాల్ నొప్పులే ఆ ఎస్సీ కోసం వెళ్ళినట్టుంది
ఒళ్ళు నొప్పులు పత్తే ఇదేంటి అనవసర అయిపోయిందంట ఆ అదే ఏంటి కదా మాములుగా కొనుక్కున్నాయి తక్కువ ఉంటాయి అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాయి ఎక్స్ట్రా ఉంటాయి అదే ఎంకా ఎక్స్ట్రా కొంటా
తెలియకుండానే అయిపోద్ది బిల్లు
ఉ
వెళ్తే బాడీ వాష్లు అంటావు డిష్ వాష్లు ఆ మళ్ళీ ఏంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పడతా అవి చున్ ఆయన్ని చూస్తే హెల్త్ మీద కేర్
అయిపోయిందేమో మీరు అయిపోయింది అన్నయ్య ఆ ఆ పక్కన పెట్టేసారేంటిరా ఆ అవు సరే సరే ఆ హా అయిపోయిందంట
ఉ హు
నంబర్ ప్లేట్స్ చేపించాం అక్కడ కూడా ఒకసారి వెళ్లొచ్చేయాలి
ఉహు బండికా
ఉ ఎ వెళ్ళొస్తారు కదా అవి పెద్ద పెద్ద పెద్ద పెద్దగా ఉం టాయి కదా స్టిక్కరింగ్ షాప్ లో ఉంటాయి కదా చిన్న చిన్నగా ఒక ఎదరు ఫ్రెంటది చిన్నగా చేసి వెనకాలే పేర్లు వేసి చేస్తారుగా
అవును చేపిస్తున్నావా ఇప్పుడు
అలా చేయించాం అది కొంచెం స్టిక్కర్ కొంచెం ఊడోతుంది మళ్ళీ ఇచ్చేసి వచ్చాం
ఉ హ ఊహ అనింది
ఉ
ఇంకేంటి
ఇంకేముంది అయిందంట మాది
ఇళ్లా నువ్వు నేను ఇద్దరు నీరసంగా మాట్లాడితే కొంతసేపుడికి పడుకుంటాం.
నిజంగానే లేదులే అయిపోయారు
కొంచెం ఎక్సైటింగ్ గా ఉండే స్టోరీస్ ఏమైనా చెప్పు హారర్ స్టోరీస్ లాంటివి అప్పుడు మాట్లాడినా తెలిదు. వెళ్ళిపోత ఉంటారా ఫ్లూ
అయిపోయిందండి అయిపోయిందన్నారు బయటే ఉన్నట్లు ఉందబ్బా ఆ ఈ పక్కన పెట్టారన్న అన్నయ ఉ అయిపోయింది నువ్ చేద్దువుగాని వుండు ఒకసారి
ఆ సరే
అదే నేన్ నేను చెప్